నమస్తే
హా ఇప్పుడు మనం ఫెస్టివల్స్ గురించి మాట్లాడదామండి
ఆ మాట్లా తప్పకుండా అండి
అంటే మీకు ఎక్కువ ఏ ఫెస్టివల్ ఇష్టమండి
మా నాకైతే సంక్రాంతి అంటే చాలా ఇష్టం అన్నమాట అప్పుడు సంక్రాంతి అయితే హాలిడేస్ ఒక టెన్ డేస్ దాకా వస్తాయన్నమాట కదండీ అప్పుడు మా బంధువులు బంధువులతో పాటు వారి పిల్లలు మేమంతా మాది చాలా పెద్ద కుటుంబం అనమాట మేమంతా కలిసి
అనుకుంటాండి ఆఫ్ చేసేయండి ఆ చెప్పండి
ఆ మాది పెద్ద కు
ఏదైనా సౌండ్ వస్తుందా అండి వెనకాల ఏదైనా ఆన్ ఉందా ఫ్రిడ్జ్ గానీ ఫ్యాన్ గాని ఆఫ్ చేయ్యండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్
ఓకే అండి మాది పెద్ద కుటుంబం అనమాట మేమయితే మూడు రోజులు పండుగగా జరుపుకుంటాం మనం ఫస్ట్ భోగి సంక్రాంతి కనుమ అనమాట అండి మేము అయితే భోగిరోజు ఆరోజం అంతా మేము బాగా భోగిమంట వేసి దాని చుట్టూ ఉదా బాగా పిడకల్ చేసి మా సైడ్ అయితే పేపర్లో ఏదైనా కొరిక రాసి కోరిక రాసి దాంట్లో వేస్తే తీరుతుందని మా మాది నమ్మకం అనమాట అండి అప్పుడైతే మేము అలా చేసుకుంటూ కరం డ్యాన్స్ వేసుకుంటూ ఉంటాం అనమాట దన్ తర్వాత ఇంక మేం పద్దున్నే లేసి దీపారాధన చేసి పిండి వంటలు చేసుకొని మేము మీద పెట్టేసి ఉడికి వెళ్ళసి వస్తుంటామండి ఇక కనుమ రోజు అయితే మా ఊర్లో ఒక చౌడేశ్వరి దేవి అని ఒక దేవత మహిమ గాల దేవత న్నమాట అండి ఆమెకు మేం మాసైడ్ వాళ్ళంతా ఒక్కొక్క ఇంటి నుంచి ఒక యట నరుకుతూ ఉంటారు అనమాట అండి అందుకని నాక ప్ర సంక్రాంతి అంటే చాలా ఇష్టం అండి మరి మీకు ఇష్టం మైన అది పండుగ ఎదండి
మనకు మన తెలుగు ప తెలుగు పండగలు అంటేనే చాలా బాగుంటాయి కదండి అంటే మన తెలుగు పండగలు చాలా గ్రాండ్ పండుగ జరుగుతాయి అవి ప్రతి ఒక్కరుూ ఏ క్యాస్ట్ వాళ్ళ అయినా సరే తెలుగు పండుగ చూడ్డానికి గాని అందులో పాల్గొనడానికి గాని చాలా ఉత్సాహంగా ఉంటారు ఇగ సంక్రాంతి రోజు అయితే మనం రైతుల పండుగ అని చెప్పొచ్చు మూడు రోజుల పాటు జరుపుకుంటాం భోగి సంక్రాంతి కనుమాని ఎందుకంటే రైతులు పంటలు వండిన ఆనందాన్ని అది వాళ్ళు ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు మళ్ళీ మనం రంగులు వేయడం గంగిరెద్దులను ఆడించడం కోడి పందాలు ఇంకా ఆంధ్ర సైడ్ అయితే గంగిరెద్దులు ఆడించూడు కోడి బంధాలు అలాంటివి మన వినాయక చవితిని చూసుకుంటే అంటే గణేషుని జన్మదిన కదండి ఆ రోజు అంటే వినాయకుని బర్త్డే మనం వినాయకుని బర్త్డే అని కామెడీ అంటాం ఆ రోజు వినాయకుడు అంటే విజ్ఞనాలు తొలగించేవాడు అతన్ని పూజిస్తే ఏంటి అంటే ఉన్న విఘ్నాలన్నీ ఆ సంవత్సరం తొలగిపోతాయని ఆ పది రోజులు దేవుణ్ణి ప్రతిష్ఠి నుంచి మొత్తం అందరుూ ఇంకా ఇంట్లో కూడా పెట్టుకుంటామండి ఒక ఫైవ్ డేస్ ఇంట్లో ఒక చిన్న వినాయకుని తెచ్చి పెట్టుకొని పూజలు చేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళలి అక్కడే టేస్తాం ఇక నిమజ్జనం చేసే టైంకి వాళ్ళు మాది కూడా కలిపి తీసుకెళ్తారు అట్టు ఇక అప్పుడు మేము అక్కడ డ్యాన్స్లు ంటా కోలలు ఆడుకుంటా దేవుణని చాలా ఘనంగా తీసుకొ చ్చినప్పుడు ఎంత పెద్దగా పూజ చేస్తామో మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు అంతే ఘనంగా దేవునికి గ్రాండ్గా పూజలు చేస్తూ లాస్ట్కు డ్యాన్స్లు వస్తూ ప్రసాదాలు పంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే దేవునికి ఉండ్రాలు కుడుములు ఇష్టంమని మేము నైవేద్యాలు కూడా పెడతాం మళ్ళీ ఒక సిక్స్త్ డే రోజు మేము నూట ఎనిమిది రకాల వంటలు దేవుడికి నైవేద్యంగా తీసుకెళ్తామండి డి తర్వాత ఒక రోజు రంగులు వేస్తాం ఆ రంగవాళులు వేసి నూటి టైన్ మీ దీపాలతో అలంకరిస్తాం ఒక రోజు డ్యాన్స్ పోటీలు అని పెడతారు ఒక రోజు గేమ్స్ అని పెడతారు మళ్ళీ వినాయకుడిని దేవుని కూర్చోబెట్టిన తర్వాత ఒంటరిగా ఉండదు అని చెప్పేసి మేము రోజుకు ఒక ఈవెంట్ అక్కడ చేస్తూ ఉంటాం అండి రెగ్యులర్ గా మార్నింగ్ ఈవినింగ్ పూజకళ్తాం ఏదైనా ప్రసాదం తీసుకొని
అవునండి మా సైడ్ అయితే ఒకరు ఇంట్లో ఒకరు పెట్రాండి మా ఊరు చాలా పెద్దది అనమాట మేము ఊరి పెద్దలు అందరూ కలిస్సి అందరూ కలిసి ఒకే ఊరు మొత్తం ఒకే వినాయున్ని పెడ్ వినాయకుడిన్ని పెడతారన్నమాట
తొమ్మిది రోజుల పండుగా జరుపుకుంటాము మేము ఒక నెల ముందు నుంచే చందాలు కలెక్ట్ చేయడం అవ వినాయకున్ని తెట్టేసి మేం ఆ రోజెడ్ ఎవ్వరి ఇంట్లనుండి వంట చేయకోకుండా వినాయకుడి దగ్గరే ఒక ప్రసాదం భావించి ఊరు మొత్తం అక్కడే పూజల్ చేస్తూ అలానే అన్నదానం చేస్తుంటామండి అందరూ అక్కడ తింటూ వచ్చిపోయేవాళ్ళు తాలా బాగా జరుపుకుంటాం ఇక నిమజ్జనం రోజ అయితే మేము ఇంత డీజె లా పిలిపిచ్చేసి వారిని తర్వాత ఇంక అన్ని పెట్టేసి కలర్స్ ఉట్టి ఆట ఆడుకుంటామండి మేము
గెచిన వారికి ఏదైనా ఒక చిన్న బ హుమతి ఇస్తూ తో ఇంక చాలా బాగ సంతోషంగా అందరం కలిసి న అసల్ వేసుకుంటి కన్ వినాయకుని నిమర్జనం అయిపోయిన తరువాత ఇక మేము ఆ ప్రసాదంగా మళ్ళీ ఇంకొక ప్రసాదం పెట్టేస్తున్నామండి
ఉమ్
మా ఇంకా దసరా అయితే తొమ్మిది రోజులు కదండి
అవును
అ దేవతకి ఆ దీపావళి రోజు కూన మేము లక్ష్మీదేవికి పూజ చే చేయడం ఆ రోజు మేం మాకు దగ్గరలో ఉన్న గుడికెళ్ళి దీపాలు పెట్టేసి రావడం ఇక రాత్రి అయితే మా వీధి మొత్తం ప టాసులతో నిండిపోతుందండి ఒక చిచ్చు
ఉహ్మ్ దీపావళి పండుగని అవును దీప నేను వన్ మినిట్ కి నేను ఆపేస్తా వన్ మినిట్ కి మీరు ఆపేయండి అది గైడ్ లైన్స్ అండి ఓకేనా హలో అ అంటే గైడ్లైన్స్ లో అలా ఉంది ల్యాగ్ అవద్ ద్దని చెప్పారు ఓకే అయితే దీపావళి పండుగని మేం మేమెంటిదంటే ఇళ్లలు దీపావళితో దీ పాలతో అలంకరిస్తామండి శ్రీరాముడు రామణాసురున్ని సంహరించి అయోధ్యకి తిరిగి వచ్చిన సందర్భంగా ఈ పండుగ జరుపుకుంటామనని పురాణాలు చెప్తాయి కొట్టుబ బట్టలు ధరించి స్వీట్లు పంచి బాణసంచాలు ఇగ ఆనందముగా కాలుస్తాం అండి ఎందుకంటే ఇగ అది మా దీపావళి మొత్తం ఇట్లా అంటే పెద్ద పెద్ద బాంబులిం కాలువరండి చిచ్చి బుడ్లు ఇంకా అవేంటియి బుచాక్ చక్రం అంతే అండి నాకవంటే చాలా ఇష్టం చిచ్చుబుడ్లు అయితే ఒక సట్ మొత్తం గాలవమన్నా గాలిస్తం చిచ్చు బుడ్డుల్ నా ఫేవరెట్ ఇగ మొత్తం ఉన్నాయన్ని ఒక్క రోజె ఒడగొడుతా అట్లా ఇగ ఎంజాయ్ చే చిచ్చుబుడ్లతోని అంతే ఇగ మిగతా పెద్ద పెద్ద బాంబులం అసలు ఎందుకు పెడతారో అనుకుంటా అంతె నాకు నచ్చవంత భూచక్రాలు అయితే ఓకే మంచిగనిపి కాపోతే దీపాలు బాగా ఇష్టం అండి ఒక యాభై అరవై దీపాలన్నీ రెడీ చేసి మా ఇంటి చుట్టూ పెట్టిస్తా మీరండి
మేము కూడా అంతే అండి మా బీదంతా చాలా బాగా జరుపుకుంటామండి
ఇంకా మీరు ఉగాది జరుపుకుంటారా అండి
మేం ఉగాది జరుపుకుంటామండి చాలా బాగా చేస్తాం. తెలుగు పండగలంటే మనకు అసలు ఎ ఏ క్యాస్ట్ వాళ్ళక్ అట్లా ఉండది. మన పండగలంటే మనం చేస్క్ మనద్ ఒక ఏంటిదంటే చాలా ఏదో ఎగ్జైటింగా అన్నిగ అరేంజ్ చేస్కుంటా ఉంటాం ఫస్ట్ నుంచే
అవునండి.
ఆ రోజు ఆ రోజు ఉగాది రోజు ఏంటిదంటే ఇట్లా కొకుండ తీస్కచ్చి ఆరు రకాల లై అది వేప పూత, బెల్లము అది ఇంకా చ చింతపండు అవన్నేసి యేసి కొన్ ఐదు ఆరు రకాల షెడ్రుచులు అని ఆరు రకాల్ ఏసేసి ఇంటికొచ్చిన వాళ్ళకిస్తాం. మళ్ళీ మేం బూరెల్ గూడా జేస్తాం అండి.
అవునండి మేం కూడా ఉగాది తర్వాత శ్రీరామనవమి జరుపు కుంటాం. ఆ రోజు మా ఊరిలో శ్రీతమ్మ వారికీ రాముల వారికి కల్ ళ్యాణం జరుగుతుంది ఆ రోజూ మేము ప్రసాదంగా బొరుగులు తర్వాత పెసులు ఇక ఆ తియ్య బెల్లం పాకం అంటే నీరు అది తీస్కుంటామండి దా ఇకా వారం తరువాత వనం వారికి గుర్తుగా వనవాసంగా వనవాసానికి గుర్తుగా మేము ఊరి బయటకి వన భోజనాలకి వెళ్తామండి. మా ఊరి మొత్తం చాలా బాగా ఊరి అవతల వేస్కోని పొయ్యిల్ మీదా వంట చేసుకొని తింటామండి ఆ రోజు పొయ్యిల మీద వంటే రుచ్ రుచి వేరండి.
చాలా చాలా బాగుంటది ఎందుకంటే గ్యాస్ మీద వండుకోన్ వండుకోని మనం ఒక కట్ట ల పొయ్యి మీద వంటే ఆ రోజు టేస్టే వేరండి. ఇంకా కృష్ణాష్టమి కృష్ణాష్ట్ ఆ వండుకున్నామండి నిన్న రీసెంట్గా మా అమ్మెమో ఇ లా వేసవి సెలవులు గదండి ఇక్కడ మాకు మైసమ్మ తల్లి అన్ నీ ఒక పెద్ద దేవతుంటది. మేం అక్కడికి ఎళ్ళినం అండి కనీసం ఏ ఎనిమిది ఎకరాలల్ల ఎనిమిది వందల చెట్లుంటయి మధ్యలో దేవత ఉంటది. అప్పుడు అందరూ మేకలని, కోళ్ళన్ తీస్కచ్చి అక్కడ కోస్ సేసి చెట్ల కింద వండుకోన్ తింటరు. ఇగ అప్పుడూ బాయ్స్ చేస్తర్ అన్నట్టు మా డాడీ వా వాళ్ళు గాని మా బావ వాళ్ళు గాని వాళ్ళే ఎవరుంటే వాళ్ళు వండుతరు అప్పుడు చాలా బాగా అనిపిస్తదండి ప్రతి ఇయర్ మేమా దేవతా సందర్శిం చుకోవడానికెళ్తాం మాక్ ఇట్లా చెట్ల తీర్ తాలు అంటర్ ఇక్కడ వాటిని మీర్ ఎళ్తరా అండి అట్లేమైనా
ఆ మేము అలా పండుగలేం జరుపుకోమండి ఇక్క ఎక్కువైతే ఇలానే వన భోజనాలక్ వెళ్తూ ఉంటామండి ప్రతి సంవత్స రం తప్పకుండా వెళ్తూ ఉంటామండి. కృష్ణాష్టమి రోజై తే మేం ఇక పెద్దవాళ్ళు చిన్న పిల్లలు అందరు రాదు రాధాకృష్ ష్ణుడు వేషం ఏస్కొని ఉట్టి ఆట రంగులు అలా చేస్కుంటూ ఉంటామండి. చాలా బాగా
అవును ఇక చిన్న పిల్లలు ఉన్నవాళ్ళై తే మొత్తం వాళ్ళకి చిన్న పిల్లలన్ రెడీ జేయడమే పని కృష్ణుని రాగా రాధలాగా రెడీ జేసి ఫోటోల్ తీస్కోని ఇగ వాళ్ళ మమ్మీలు ఆనంద పడతా ఉంటరు. ఎంతైనా శ్రీకృష్ణుడు అంటే శ్రీ కృష్ణుడు అంటే మనకు నిజాన్ని యాక్సెప్ట్ చేసి బతకాలి అని శ్రీకృష్ణుడు ధర్మం జెప్తు తాంది. శ్రీరాముడేమో సత్యం, ధర్మం న్యాయంగా బతకాలని శ్రీరాముడు జెప్తడు కాబట్టి శ్రీకృష్ణునీ చరిత్ర అది ఈ రాధాకృష్ణ సీరియల్ ఒకటి వచ్చింది అది చూసినప్పుడయితే బృందావన్ కి యెళ్ళాలనిపిచింది అంత బావుండే ఆ సీరియల్
అవునండి ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకున్నామండి మీరు మాకు చాలా బాగా ప వాటి గురించి చాలా బాగా వివరించారు మీరు మీ సమయాన్ని మా కేటాయించినందుకు ధన్యవాదాలు. దండి
మీకు కూడా ధన్యవాదాలండి.